ఆ ఏం చేస్తున్నా వ్
ఏం చేయట్ల నువ్వేం జెస్ ఓ
ఏంచేస్తాలే తిన్నావా
ఆ తిన్న్నా నువ్వు
గద్ యిండ్లే
ఏ
తినాలి
ఏం కూర
అది పప్పు మీది
మది బీరకాయ్
ఆహా
మ్మ్
ఏంటి ఇంకా
నువ్వే చెప్పలి
పోయినావక్క కాాలేజ్కి
ఆ పోయినా నువ్ వెళ్లావా
పోలే ఈరోజు చేస్త
చెప్పురా
చెప్పాలక్క నువ్వే
అక్ ఎప్పుడు
ఈ మంత్ లో పోదాం లాస్ట్ ఇం నేను ఇడున్ను నువ్ ఆడున్ను మే ఏం కాదు వస్తె ఏమయితావ్ ఒక రోజు
వస్తా వస్తా
మ్మ్ పోదాం సరేనా
ఆ పోదాం
మ్మ్ ఎక్త నేనే ఆంధ్ర కో వసైతి అక్క
ఆ సరే
మ్మ్ ఏం సినిమా కి పోదాం వస్తారా నువ్వెప్ ఇప్పుడు ఎప్పుడు పోదమ్ముంటే అప్పుడు వస్తు
ఉ పవన్ కళ్యాణ్ సినిమాకే వెళ్ళాలి మన వచ్చినా. ఏదంటే అది నడవదు ఇక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్.
ను అన్నదే పోదాం
ఓకే
ఒకసారి నువ్వన్నా ఒకసారి నేను అన్నథర్ థర్టీ వరకు కోసకి
ఉ
చెప్పండి చెప్పాలి
మమ్మీటె ఏం చేసురు
ఎం చేయట్ల షాప్ లో ఉన్నాడం
ఇక
ఉ నువ్వ ఎక్కడు ఉన్నావ్
ఇంట్లోనే ఉన్నాం టీవి చూస్తున్నం అందరం
ఉ హ్మ్
ఉ చెప్ప అక్క ఇంకా ఏం చేస్తారు అందరుూ అదే షాపింగ్ అన్నావు కదా
ఆవు షాప్ లోనే ఉన్నాం ఇంకా ఇంటికి వెళ్ళాలి వెళ్దాం ఎయిట్ కో ఎయిట్ థర్టీకో. ఏం చేస్తున్నా అక్క అక్క వచ్చేసిందా. ఎప్పుడు వెళ్దాం సినిమాకి మరి
పోయాం ఫస్ట్ కన్న సెకండ్ కన్నా
ఉగాది బాగా చేస్తుకున్నావా
ఆ అవును
కట్టావా
కట్టుకున్నాను నువ్వు పోయినావ గుడికి
ఎల్లలే నువ్వెళ్ళవా
నేను పోయినా ఆ టెంపుల్ కు పోయినా ఒకసారి అచ్చకున్నా అక్క నేను ఇద్దరు ఎంజాయ్ చేసోచ్చినాం
అదల ఫిక్స్ దిగారా మరి
ఆ దిగినం స్టోరీ వెట్టిన కద
ఊ అవును మచిపో
ఇంకనే ఏమ్ పండుగ మనకి
శ్రీరామానవమి
ఏం చేస్తారు పెళ్లి ఐతదికదా రాముంది
ఉ పానకం
ఆ తాగుతవా
ఆ ఫుల
ఇష్టమేనా
బాగా ఉ
తఉత తాగ్ తా మా ఇంటి కాడ అయితే ఇగ డ్రముడ్ డ్రముల చేసి పెడతారు
ఊ
మా గుడిగాడ మంచి గయితది రామ్ముంది కళ్యాణం
ఉహు మాకు ఇకడంతే
రావాల మరి పోదమా
దా పోదం
ఉ మనం ఇప్పుడే ఎంజాయ్ చెయ్యాలి అక్క మళ్ళా పెద్ద ఇంకా కొంత ఏజ్ వచ్చినన్ అరబి అరబీ మనకి ఉండది
ఊ
చెప్పు ఇంకా
ఏం లేదురా నువ్వే జప్పాలి
ఇం ఇంగ తినలే అక్క తినాలి ఇప్పుడు
ఉ ఎం కూర
మాది
ఉహు కారం ప్యాకెట్ ఆహ గే
ఒకే స్వారీ చెప్పక్క నీకు సంక్రాంతికి ఎ చీర కట్టుకు తొంగొంటి
ఉ ఉ బానే జరుపుకుంటవు మంచునవ
ప్రతీపు ఫ్రెండబ్బ కైట్ ఎగ్రేసవా నువ్వు గ్రేట్ అక్క నువ్వు చాలా గ్రేట్ అక్క నేను కూడా ఎగరేస్తా నేనయితే ఇంకా మొత్తం బిల్డింగ్ పైన డీజెల్ పెట్టి క్కన్ మొత్తం
ఊ ఉహు మాగట్ల ఏం లేదు ఎవరికి తాల్లే
ఆహా అట్లా ఎవరిది ఆళ్ళు ఉంటే కొంచెం ఎలానో అనిపిస్తది కదా కే అందరం కలిసి ఒక ఒక్కటే బిల్డింగ్ పైన ఎగరేస్తం
హ్మ్
మీకు నాకువుడతారా నాకు
ఆ పెడతరు
డైలీ అయితే ఏమైనా భజనలు అవి చేస్తారా మార్నింగా పూజ కూడా మార్నింగ్
హ్మ్
పూజ కూడా మార్నింగ్ అయిపోద్దా మా సైడ్ మార్నింగ్ అవదు తెలుసా
ఊహూ
నైట్ అయితది నైట్ మొత్తం భజనే ఇస్తుంది దేవు మంచిగ డ్యాన్స్ చేస్తాం రోజూ నైన్ డేస్ ఇగ నైన్ డేసో లెవెన్ డేసో డైలీ చేస్తాం.
ఆహా
హ్మ్
అ
హ్మ్ యతీష కప్పుడయితే వినాయ కొన్ని మందిరం చేయి ఏ రోజు అయితే నిద్ర కూడా పోం మరి
పది పదిహేను ఓకే ఇంతే గా ఇవి హేగీసే కదా
హలో
ఆ అక్క షాపులున్నావా థమ్సప్
అంతేనా
చెప్పస్త ను్వే అంతే నన్ టీ నువ్ సైలెంట్ ఉంటావు
చాల ఎన్నా
అ
మీ కస్ట్ అందుక కాాలా అమీర్ కా బీటా ఆ ఎమ్ చెపు ఉమ్ అందుకే నేను బాత్రూం
అ చెక్క మ బిజ బిజ ఉన్నటన్వాల
ఉమ్
ఆ
ఆప్పుల ఉన్నానుకదా అందుకదే కొంచెం అమ్మా లేకపోతే మాట్లాడుండే
చెప్పాకింకా
ఏ లేదురంగే తప్పలే
కుత్త
ఎమి తన్నాార ఆ టైం ఎ పతుదుదు ఎల పట్టి ఉమ్ ఆ నేనే ఉంటా
బోర్వట
లేదు నా కోసం ఒక చెల్లి వస్తుంది
ఆ ఇద్దరు ఏగ అనిస్తస్తార ఇద్దరు ఇద్దరు ఉంట ర అంటునా
ఆ అవును
కనిపితా
ఎంద ఎంది
చెప్పాలి ఇప్పుడు ఏం కూర మరి
ఏమో తెలియదు రా ఇంటికి వెళ్ళాలి
మమ్మసా ఉంట గుడ్ గల్ సేమ్ పించ్
అే ఉమ్మ్ అందుకే నా కూడా ఏం రాదు ఏం లేదురా నువ్వే చెప్పాలి ఇంకా ఇంటికి ఎప్పుడంతోనవు అవును ఇంట్లోనే ఉన్నావు కదా మర్చిపోయాను నేనే ఇంట్లో లేను ఫస్ట్ నువ్వు ఉన్నావు ఇంట్లోనే
ఏవట్ నువ్ మైండ్ షాప్లు ఉన్నావ్ గద అందుకే
మ సిగోత్ నా మత్ వర్బతు
చెప్పు ఇంకా ఇ తమ్ముడా అన్ననా ఇద్దరేనా మ ముగ్గురం ఫాస్ట్ అక్క తర న్నా తర్వతనను అ చెపక్క ఇంకా మరి సరే వస్తా మరి సరేనా ఆంధ్రాకి వస్తా ఈ మంత్ థర్టీ వారికి ఫస్టికా ఎక్కడి కన్నా పోదాం మూవీ కి
ఒకే
సరేనా
హ్మ్మ్